హలో ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఈ రోజు మా అక్క వాళ్ళ బాబుకి అన్న ప్రసన్న చేస్తున్నారైతే రెడీ చేస్తున్నాం
అవునా ఈరోజే ఆరు నెల్లు అయిపోయి ఆరు రోజులు అయిందా
ఆ అవును, మీకు కూడా తెలుసా అదే రోజు చేయాలని ఉహు
మరి రెడీ చేయడం అయిపోయిందా ఏమన్నా పనులున్నాయా
ఏం పనులు లేవు ఇంకా వాళ్ళ నాన్న పన్నెండు ఇంటి వరకు ఒస్తారు అప్పటి వరకు రెడీ చేయచ్చు ఇప్పుడు టైం ఉంది లే చెప్పండి
అవునా, ఏ వాళ్ళ నాన్న డ్యూటీకెల్లాడ
ఆ అవునవును మధ్యాహ్నం వస్తారు సో అప్ అప్పుడే చేస్తారు. నాన్ననే తినిపేయాలంట కదా ఫస్ట్ ఫుడ్ అ అందుకోసమే
తిన్నారా మరి మీరు
తిన్నాను ఇప్పుడే, నిన్న చికెన్ కర్రీ చేశారు, అదే ఉంటే అదే వేసుకొని తిన్న తిన్నరా మీరు
ఆ తిన్నాను నేను గూడ
అంటే మీ అక్ మీ ఎవరో ఉన్నావు కదా బారసాల చేశారు అని అన్నప్రాసన చేసారని ఎక్కడ ఇంట్లోనే చేసారా గుళ్ళ చేసారా
ఇంట్లో చేయలేదు, గుడికెళ్ళి చేసినం మేం
అవునా, మా ఈనది ఇంట్లోనే చేస్తున్నారు ఇగ
ఎక్కడైనా చేసుకోవచ్చు దాని ముంది
హుమ్మ్ అంతే కాని కరెక్ట్గా ఆరు నెల ఆరు రోజులకు చేయాల
అట్లా అన్నారు అనేసి మా వాళ్ళు అయితే అప్పుడే చేసిండ్రు, నాకు కూడా అంతగానం ఏం తెల్వది
అదే మా వాళ్ళు కూడా అందరే చేస్తున్నారు. మరి ఒకవేళ ఆ రోజు గుర్తుండకపోతే ఏం చేయాలె?
ఏం చెయ్యాలంటే మళ్ళీ తర్వాత ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూసుకొని తినిపోయొచ్చు కావచ్చు
ఉమ్ అంతేలేండి ఏదో ఒక రోజ అయితే ఏయ్యాల్సిందే కదా, మర్చిపోయితే అట్లనే వదిలేయాలెం కదా
ఉమ్మ్ అంతే కదా వాళ్ళకైతే ఏదో ఒకరు తినిపించుడే కదా
ఉమ్మ్
ఇంకేంటి మరి, అన్నీ పనులు అయిపోయి, ఆ తిన్నాను ఇందాకే
అన్ని పనులు అయిపోయినాయి పనులు ఏం లేవు ఇగ. వాళ్ళ నాన్న వస్తే అది చేయడమే
ఉహు ఇంట్లోనే అన్ని డెకరేషన్ చేసి ఫొటోస్ తీస్
ఆ అంతే ఏం ఇన్స్టాగ్రామ్ లో చూసి కొంతమంది చేసినవి పెడతారు కదా అవి చూసుకుంటూ చేస్తుంది మా అక్కయ
అంతేలేండి, ఇక వాళ్ళు చేసినావి వీళ్ళు చేసినావి చూసే మనం కూడా చెయ్యాలి అని పిల్లల చేస్తున్నా
ఉమ్, ఇగ ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఏం ఆలోచన చేస్తాం చెప్పండి, ఆల్రెడీ ఎవరో చేసింది చూస్ తే అయిపోతా
ఉమ్మ్ అంతేలేండి, వాళ్ళు కూడా బాగానే చేస్తారు కాబట్టి, వాళ్ళే ఫాలో అయితే సరిపోతాది
అయినా ఇప్పట్లో ఏది కష్టం కాదు. అన్ని ఇన్స్టాగ్రామ్ అని, గూగుల్ అని, అన్నిట్లలో వచ్చే వస్తున్నాయి లేండి
నిజమే, ఈ టెక్నాలజీ వల్ల అన్ని ఫోన్ లోనే చూసుకుంటున్నాం కదా
మరి మీకు అప్పట్లో పెళ్లి సంబంధం వచ్చిందన్నారు కదా ఏమైంది దానిగు
ఆ నేను మా మా నాన్న కి చెప్పేసా నేను ఇప్పుడే చేసుకోనని సాదువుకుంటానని చెప్పిన
హ్మ్ అవునా ఏమన్నారు మరి ఇంట్లో
సరే అన్నారు ఈ ఒక సంవత్సరం అయితే టైం ఇచ్చారు ఈ సరీ ఇగ గట్టిగా చదివి జాబ్ తెచ్చుకోవాలి
అంతే మనకి అమ్మాయిలకు ముందే ఎక్కువ టైమ్ ఇవ్వరు ఇచ్చిన టైమ్ లోనే క ష్టపడి చదువుకోవాలి
అంతే కాదా మళ్ళీ ఇప్పుడు ఇది కూడా రాకపోతే ఇగ ఖచ్చితంగా పెళ్ళే చేశేసేలాగా ఉన్నారు
హ్మ్ చదువుకోండి ఎలాగో సంవత్సరం టైం ఇచ్చారు కదా సంవత్సరంలో వ స్తది లేండి
మ్మ్ చదవడం ఈ మధ్య ఏదో నో టీస్ వస్తే అది అప్లై చేశాను ఇక దానికోసమే చదవాలి
ఎప్పుడుంటది మరి ఎగ్జామ్ ఇంకా రెండు మూడు నెలల్లో ఉంటదా అట్లా
ఆ ఉంటదని చెప్తున్నారు కానీ ఇక ఏమో తెలియదు ఉండొచ్చు అన్ని ఈ మధ్య అన్న టైం కే పేడుతున్నారు కదా
మ్మ్ చదువుకొని పెట్టుకుంటే పే టేర్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేకుండా రాయొచ్చు
హ్మ్ అంతే కదండి ఇగ చదవాలి
హ్మ్ మళ్ళీ లేదంటే చదవకలేదు ఏంనో డేట్ వచ్చాక చూద్దాంలే అంటే అప్పుడు టైం ఉండదు టెన్షన్ టెన్షన్ గా ఏమి చదవలేం మళ్ళీ పోతది
నిజమే మీరు మరి మీరుమైన్నా అప్లై చేస్తారా చదువుతున్నారా మీరు కూడా
నేను కూడా అప్లై చేశానండి నా కుడా రెండు మూడు నెలల తర్వాత ఉంటాంది బట్ చదువుతున్నాను ఇప్పటి నుండే
హ్మ్ చదవండి చదివితే మంచి జాబ్ వస్తాది కదా మనకు
అంతే కదా మళ్ళీ మనల్ని చూసి ఇంక కొంతమంది అమ్మాయిలు కూడా చదువుకుంటారు
హ్మ్ మన ఊరు నుంచి ఒక అమ్మాయి ఆఫీసర్ అయిందంటే బాగుంటాది కదా
హ్మ్ ఇప్పుడు ఈ ప్రస్తుతానికై తే మాఊర్లో ఎవరు లేరు ఇగ మేమే వస్తే నాకే రావాలి
మ్మ్ అలా అయితే మంచిది నువ్వే ఫస్ట్ అమ్మాయి అయితావ్ ఇగ మీ నాన్న వల్ల కు
హ్మ్ అంటే నార్మల్ జాబ్ అం టే వసాది ఈ గెస్టెడ్ ఆఫీస్ అవి ఉంటాయి కదా అదోస్తే ఇంకా గౌరవంగా ఉంటది కదా దానికోసమనే రాస్తున్నాను
హుహు ఫస్ట్ అయితే నార్మల్ లేదో ఒకటి వస్తే తర్వాత అవిటి కోసం చదవ
హ్మ్ మ్మ్ అంతేలేండి ఫస్ట్ ఏదో ఒక చిన్న జాబ్ వ సో ఇంట్లో కూడా మనం ఆర్థికంగా సహాయం చేయోచ్చు తర్వాత వేరే దానికి ఎల్పోవచ్చు
హ్మ్ అంతే కదండి చిన్న చిన్న నేన్ చెయ్య అంటే ఎట్లా మనం చిన్నదైనా సరే రాయాలి
ఇప్పుడు రెండు మూడు నెల్ల తర్వాత ఉన్నది చిన్నదే లేండి
మ్మ్ చిన్నదైనా ఏమి కాదు లేండి డబ్బులు అయితే వస్తాయి కదా ఈ మధ్య చిన్న వాటికి కూడా జీతం ఎతుకునే ఉంటుంది
అంతే మరి మీ ఎవరో అన్నావు కదా బాబు అన్నప్రాసన్నం రోజు ఏం పట్టుకున్నాడు ఇట్లా అన్నీ పెడతారు అంట కదా
ఆ అంతే కొన్ని డబ్బులు పెట్టాము ఈ ఏమంటారు మహాభారతం, భగవద్గీత అని ఏదో పెట్టింది మాఅక్క నాకంత గుర్తు లేదు
హ్మ్
తినే ఐటెమ్స్ కొనిబెట్టింది ఫ్రూట్స్ అలాంటివి పెట్టి చేసింది
మరి ఏం పట్టుకున్నాడు బాబొచ్చి
వాడు ఫస్ట్ అయితే డబ్బులు పట్టుకున్నాడ నుకుంటా
ఉహు ఉమ్
తర్వాత మళ్ళీ వచ్చి ఆ పుస్తకం ముట్టుకున్నాడు
మంచిది ఏం కాదు, ఏ పిల్లలకి ఏది మంచిగా కనిపిస్తే అది పట్టుకుంటారు. వాళ్ళకి ఏది ఏంటని, ఏం తెలిదు కాని వాళ్ళ కళ్ళకి ఏది మంచిగ కనిపిస్ అది పట్టుకుంటారు అంతే
మ్. మీ వాడికి ఏం పెడదామని చూస్తున్నారు మరి, ఇలా పెన్నులు గాని అలాంటివిఎమన్నా పెడతారా
గంతే పుస్తకాలు, తినే వస్తువులు ఏమైనా భగవద్గీత ఒకటి డబ్బులు, నగలు ఏముంటే ఏమన్నా ఒక ఐదు వస్తువులు పెట్టాలని అంటుంది, మరి అక్క
ఉమ్... పెట్టండి పెన్ను, ఇలాంటివి కూడా పెట్టండి. అప్పుడు ఏది పట్టుకుంటే అ ది అన్నట్గా మనం అను
మ్... అంతేగాని ఇది మనం ఎలా డి సైడ్ చేస్తాం చెప్పండి. పెద్ద అయ్యాక వాళ్ళు ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళకి నచ్చిన దారి లో వెళ్తారు.
అంతే కదండి దాన్ని మన సరద కోసం అంతే, మనం చూడడానికి ఏం చేస్తాడు అని అంతే,
మళ్ళీ పెద్ద అయ్యాక వాళ్ళు కూడా చూసుకోవడానికి ఏవో జ్ఞాపకాలు ఉండాలి కదా
మ్ అంతే, వాళ్ళ కోసమే ఇవన్నీ చేయడం.
అంతేలేండి మరి ఈ బాబుకి ఉగ్గు తినిపిస్తారు కదా, ఈరోజు. వెండి గిన్నె తీసుకొచ్చారా, బంగారు ది తీసుకొచ్చారా,
బంగారం తేచ్చేంత ఎక్కడ ఉందిలేండి. వెండిదే తీసుకొచ్చింది మా అమ్మ. చిన్నది, మీరు మరి
మా వీళ్ళు కూడా వెండిదే తీసుకొచ్చారండి. ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి కదా. బంగారం కొనేలాగా కూడా లేదు, అందుకే ఒక వెండి గిన్నె ఆ వెండి స్పూన్ తీసుకొచ్చింది. మా మా మమ్మీ నిన్న
మ్... అంతే ఇక బంగారం పెట్టే అంత మనకు ఉండేది, కాబట్టి వెండిలోనే పెడతాం అంతే.
ఎందులో పెడితే ఎందండి వాళ్ళు తింటే సరిపోతది అంతే
అన్ని
మ్.. ఏ.. మ్.... ఏదో అమ్మమ్మ అట్లా గిఫ్ తెచ్చిందని దాచుకుంటారు అంతే
ఉమ్ అంతే వాళ్ళు పెద్ద అయ్యాక చూపించాలి. ఇందులోనే రా నువ్ తిన్నది అని చెప్పడానికి మాత్రమే
ఆ మేమేం అనుకున్నాం మళ్ళీ అదే గిన్న, అందర ఆడుకోవచ్చేమో అని అనుకున్నాం.
ఆ అలా వాడ్డానికి లేద అనుకుంటా, మళ్ళీ ప్రతి ఒక్కరు కొత్తది తీసుకోవాలనుకుంటా, నాకు తెలిసినంతవరకైతే,
అదే అదే నిన్న షాప్ లో కూడా అదే చెప్పారంట అడిగితే ఎవరిది వాళ్ళకే మళ్ళీ కొ త్తది తీసుకోవాలన్నారంట
ఆ అలాగే అంటారు, అంటే వాళ్ళు ఆల్రెడీ వాడిలు కాబట్టి, అందులో తినకూడదు అని అంటారు.
ఇక వాళ్ళగూడా గుర్తుగా వాళ్ళ దగ్గరనే, పెట్టుకుంటేనే మంచిదిలేండి.
మ్... అంతే కదండి వాళ్ళ కూడా చూపించుకోవడానికి అది ఉంటది మళ్ళీ అందరు అ దే వాడితే ఎవరికని చూపిస్తావ్ అది
అంతేలేండి కరెక్ట్ ఏదైనా ఆ... దేనికైనా ఒక రీజన్ ఉంటది ఊరికే ఏది చెప్పరు కదా పెద్దవాళ్ళు
దానికి ఏదో ఒక రీజన్ ఉంటాది
మ్... అంతే చూడాలి ఇంకా మా వాడు ఏం బట్టుకుంటాడో మరి అందరు ఎదురు చూస్తున్నారు ఏం బట్టుకుంటాడు ఏం బట్ పట్టుకుంటున్నాడు అని ఇప్పుడే కొత్త డ్రెస్ వేసుకున్నాడు హీరోలాగా ఉన్నాడు
అవునా అయితే ఫొటోస్ దించి పంపించండి నాకు నేను గూడా చూస్తాను
తప్పకు తీస్తాం తీస్తాం స్టేటస్ పెడ తాన్ మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు కూడా ఫోటోలు పంపిస్తాను నేను
అలాగే ఖచ్చితంగా పెడతాను
ఎంతైనా చిన్న పిల్లలు అమాయకంగా ఉంటారు బాగా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది
నిజమే వాళ్ళు చేసే ఈ అల్లరి కూడా మనకు భలే అనిపిస్తుంది చిన్నవాళ్ళే గాబట్టి
మళ్ళీ వీడు బాగా హుషారు ఉన్నాడు అరుస్తనే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు
అవునా అయితే ఫుల్ యాక్టివ్ ఉన్నట్టున్నాడు గదా
అవునవును అంటే ఇప్పటికైతే కొంచెం బరువు త క్కునే ఉన్నాడు కానీ చాలా అందంగా ఉన్నాడు చూడ్డానికి మాత్రం
హు హూ అయితే ఈసారి ఖచ్చితంగా ఫొటోస్ పంపీయండి చూస్తాను నేను కూడా
తప్పకుండా పంపిస్తాను మరి ఇంకా డెకరేషన్ జేసుకోవాలి అక్కయ్య గూడా ఎదురు ఉంది
అలా అండి చేసుకోండి మరి అన్ని మంచిగా చేయండి వాళ్ళకి గుర్తుండాలి గదా ఇవన్నీ
ఉమ్ చేస్తాం ఇంకా ఏవో స్వీట్లు అవి ఇవి చేయాలంట అందుకోసమే పిలుస్తుంది యెళ్ళి నేను గూడా కొంచెం సహాయం జేస్తాను
ఉమ్ అలాగే అండి అన్నీ రెడీ చేసుకోండి మళ్ళీ వాళ్ళ నాన్నగారు వచ్చే వరకి పని అవ్వకపోతే ఏదో ఒకటి అంటారు గదా
అదే అదే ఆల్రెడీ లేట్ అవుతుంది అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే వచ్చాక డైరెక్ట్ కానీ వచ్చ అని
ఉమ్ అలాగే అండి బాయ్
ఉమ్ సరే బాయ్